యో
హలో
ఆ ఏం చేస్తున్నావమ్మా
ఏం చేయట్లేదు పిన్ని ఖాళీగా కూర్చున్నాం ఇప్పుడే పిల్లలకి అల్పహారం పెట్టేసి
ఉహు పిల్లలు ఏం చేస్తున్నారు
ఆడుకుంటున్నారు పిన్ని ఆడేమో అటు ఇటు అమ్మా వంట చేస్తున్నారు మీర్ చేసేసారా వంట ఉ ఉ అవును అదివారం కదా
అదే
మీరేం జేస్తున్నారు
నేనా ఇప్పుడే బట్టలు అయి అవినయి సగం ఆరేసి వచ్చాను
ఆహాహా
ఇప్పుడే పని అయిపోయింది చిన్నాన్న అయిన అది బయటికి వెళ్ళారు పనుందని
అదే అదే
బయటికి వెళ్ళారు కదా ఇంకా నేను ఆయన బయటకెళ్ళారు మేము పని చేసుకుంటున్నాము అందరు
అదే అదే
అవును
ఇంగ
వంట అవుతుందా
ఇంకా మొదలు పెట్టలేదు చెయ్యాలి అంటే కొద్దిగా ఆలస్యంగా చేస్తాను నేను
ఆహా
చేస్తాను
ఉ ఉ
అంటే ముందుగా ఉంటే చల్లారి పోతుంది కదా
అవును
తినే టయానికి చేస్తే అప్పుడు వీలు గా ఉంటుంది కదా అందుకని నాకు తినే సమయం చేసే అలవాటు ఉంది
ఉ
పాప పక్కన వింటాంది
బాగుంటుంది ఉ అదే కదా మాట్లాడుతున్నాను
మాట్లాడుతా వింటుందా
ఇంకేంటండి ఉ
సామాన్లు తోమేసి బట్లు ఉతికేసి పై పనులు అన్నీ అయినాయి వంట దాక ఇంకా ఎల్లలేదు
ఉహు అదనమాట ఇది కాదు అది కాదు
ఆదివారం కదా చేపలు తీసి బయట పెట్టాను
ఆహా
ఇప్పుడు చాపల పులుసు చెయ్యాలి
చాపల పులుసు చేస్తార అయితే
ఆ గొడవ పడి మరి చేపల పులుసు కోసం చూస్తున్నారు అలా అనుకోలేదప్ప ఈరోజు
అదే అదే అక్కడ బానే దొరుకుతాయా పిన్ని అంటే చెరువు చెపలు దొరుకుతాయా సముద్రం చెపలు దొరుకుతాయ
అంటే మొన్న శ్రావణి వచ్చినప్పుడు ఆ వచ్చాం కదా మొన్న
అవునవును
మొన్న పా ఆ మొన్న ఉపకార్యానికి వచ్చాం కదా
అవునవును
ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాం వచ్చేడప్పుడు
ఆహ
అంటే ఇంక చివరిగా నాలుగు ముక్కలు ఉన్నాయి అంతే అంటే నేను పెద్దగా తిన్ను వండుతాను గాని పులుసు మా త్రమే తింటాను
ఆహ చిన్నానేన తిినేది ఐతే
కసలు వేస్ కొన్ అసలా
ఆహ
నాకు తల బోతి ఇష్టము
ఊహుహు
అందుకని ఇక ఆయనకే చేస్తాను నాలుగేసు నాలుగేసి ముొక్కలు
ఆహ
అవు
అయితే చిన్నానే తినాలి ఇంక ఎవరు తినరు
ఆ ఎవరుూ తినరు అందుకే నేను పెద్దగా చేయను నాన్వెజ్ మాంసం మాంసం వండుతాను గాని ఒక పూటీ తింటాను
ఆహ
ఇక సాయంత్రం వేళ అసలు తిన్ను
ఉ
ఏదైనా అలాగ తినడం అలవాటు ఒక పూట తింటాను ఏదైనా
అదే దె
ఇంకా చేపలయితే ఇంక పులుసు మాత్రమే కొద్దిగా వేసుకుంటాను అసల్ తిన నుండి ఇష్టం ఉండదు ఏంటో తల మాత్రమే తింటా ఒకటే కదా ఉంటుంది ఆ తల వటికి మాత్రమే ముక్క వేసుకుంటా నారంత పొట్ట ముక్కలు ఉంటాయి కదా తింట తింటా అంటే ముళ్ళుండవు కదా
అవునవును
నాకు ముళ్లు తగిలితే అసలు తిల్లేను
ఆహ అదా ఇంతకి ముళ్ ముళ్లు ఇష్టం ఉండదనమాట
అస్సలు అస్సలు తిన్ను ఎందుకంటే ముళ్ళు తగిలిందంటే అసలు తెన్లేను అసలు ముళ్ళున్నము క్క ముట్కోను కూడ ముట్టుకోను
ఆహ
దాంతో ఇంక లా అవున్ తింట తింటమే అలవాట అయిపోయింది తింటారు అదేంటి ఇంత వయసు వచ్చి చేపలు పులుసు తింటం చేత కాకపోతే ఎలాగని
మరలా అంటారు కదా
ముక్క తినవు ఎండుకని చెప్పి తిడతా ఉంటారు ఉంటారు గ అలాగే
అది
మ్మ్మ్మ్
ఇంకేంది పిన్ని
మ్మ్మ్మ్
ఈ మధ్య అక్కడికేనా ఆ బాగానే చదువు ఇ బా ఇదే ఇంకా దీని జాయి అదే ఎం దీన్ని ఇంకా వెయ్యలేద్ పిన్ని
మ్ ఇంకా వేయలేదా ఎ పిల్ మనువడు స్కూల్ కేళ్ మనువోడు పాఠశాలకు వెళ్తున్నాడు కదా
అవునవును
ఈనేమో వెళ్లాలి చూసుకురావాలి ఇప్పట్లో మళ్ళీ పిల్లడు రాడు
రాడు
మ్ ఎళ్ళాలని ఒకటే గొడవ చేస్తున్నారు
మ్
ఇ యాప్ లో ఏదో పనుందంటా
ఆహా
రెండు మూడు రోజులు అయితే కుదిరితే ఎలాసి వస్తయి అన్నారు
మ్ అయితే ఇలా వచ్చినప్పుడు అలా వస్తారా
ఆ అలా అయితే ఆ పనేదో చూసుకొని పిల్ల దగ్గరకి కూడా వెళ్ళి ఒకసారి చూసుకోని వస్తాను
మళ్ళీ దసరా సెలవులు దాకా ఉండదు అది రావటానికి
ఆ నిన్న ఫోన్ చే ఎత్తాడు
ఆహా
ఆ ఎత్తితే ఏంటమ్మా ఎప్పుడుొస్తావని అడిగాను
ఆా
వు కదా నువ్వెప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు
ఇక్కడికి రావటానికి కావదు కదా అని
ఆ ఇప్పుడప్పుడే రాన్నాన్న మొన్నే వచ్చాను కదా అంటే మరి నాకు రావడం కుదరదు కదా సెలవులు ఉన్నాయి
మ్
నువ్వే రా ఎన్ చుట్టనికంటున్నాడు వాళ్ళు అలా ఉన్నప్పుడు ఎమ్ వెళ్ళిపోవాలన్ప్
అవును అలాగే అనిపిస్తది
అయ్యో మనవడు అడిగాడు ఒకసారి వెళ్ళిపోదాం అనిపిస్తా ఉంటుంది
ఏళ్ళుపదఞ్చ్ మీకు ప్రయాణం ఎంత ట ఎంత సమయం పడుతుంది మ్ అదే అదే
మ్ నడువు నొప్పి ఉంది రా నాకు అందుకనే అంత విన ప్రయాణం చేయలేక
అదే ఇబ్బంది నడువనొప్పితో చేయలేారు కదా
ఆ బోధనం పెట్టాలి కదా ఈయకి కం కంపెనీకి దాంతో నాకు ఇబ్బంది
మ్ ఇక్కడక అక్కడికి ఎంత ఎంత సమయం పడుతుంది ప్రయానం
ఎనిమిది గంటలు పడుతుంది నాన
ఎనిమిద
ఆ ఎనిమిది గంటలు పడుతుంది
ఆహా
అంతో అంత సే పు కూర్చోవాలంటే నాకు నడుము ఇబ్బంది అంటే మ వె ళ్లడము మళ్ళీ వె వెంటనే బయలుదేరడం అంటే అవ్వని పని కదా
ఇంకా అసలు అవ్వదు ఉమ్మ్ ప్రయాణమే ఒకరోజు అయిపోతది
రెండు మూడు రోజులు లెగను
ఆ అవును మామూలుగా అదేను ఉమ్మ్
ఇబ్బంది పడ్తాను ఈ మధ్యలో ఒకటి తేడా కూడా ఉంది కదా ఒంట్లో దానికే ఎళ్ళడం కుదరడం లేదు
ఏ అయినా ఏదైనా ఒకసారి వచ్చిందంటే తగ్గట్లేదు పిన్ని
ఎన్ని మందులు వాడిన తగ్గట్లేదు కదా అని
తగ్గట్లేదు ఆ వాళ్ళు అలాగే ఉన్నారు తగ్గటానికి రాయట్లేదు కదా
ఒక వ్యాధి అనేది చెప్పడం లేదు డాక్టర్ కూడా
అ ఆ
పలానాది వచ్చిందమ్మ
ఇంతా వచ్చిందండి ఇంకా దానికి దానికి ఇంకోటి ఇంకోటి పెర్ ఆ తగ్గుతదా అసలు వాళ్ళ నోటి నుంచి రావట్లేదు
రావడం లేదు రమ్ రమ్మంటారు మళ్ళీ ఎ ళ్తాము మళ్ళీ మందులు రాస్తారు మళ్ళీ రమ్మంటారు మళ్ళీ ఎళ్తాము మందులు రాస్తారు దాంతో ఇంక మందులు మింగడం తప్ప
ఉమ్మ్
అది కూడా ఎక్కువ ఏసుకోకూడదు నాన్న
ఉమ్మ్ నొప్పులు ఒకటి ముందే ఏసుకోకూడదు అంటారు కదా మా అమ్మా ఒకరు తల నొ ప్పికిని ఆడై నా దానికి ఎక్కువ వాడేస్తున్నారు
తలనొప్పికి కూడా మందులు ఎక్కువ వాడకూడదు
ఉమ్మ్
ఎక్కువ శా
తగ్గట్లేదే
కంటే కంటే ఇది చేసేది ఉంటే వ్యాయామం ఉంటుంది
ఆ
కంటివి వ్యాయామం ఉంటుంది అది చేసుకోగలిగితే
ఉమ్మ్ ఉమ్మ్
తలనొప్పి తగ్గుతుంది
ఉమ్మ్ చేయమనాలి పిన్ని
ఉమ్మ్ కన్ను అటు ఇటు తిప్పడం పైకి కిందకి చూడటం
అవునవునవును
పుత్తూరు సైడ్ పుత్తూరు ఐదు అటు ఇటు చేస్తే తగ్గుతుంది
తగ్గుతది అంటారా
అడుగుతుంది నేను టైటు నేను అదే చేస్తున్నా రోజు
ఆహా
ఉమ్ పది నిమిషాలు ఒకఐదు నిమిషాలు అదే ఆ ఐదు నిమిషాలు అలాగా
చేస్తే కొంచెం ఏమన్నా చూడాలి పిన్ని ఒకసారి చెప్ ప్పాలి అయితే ఉమ్
నేను నుదిటి దగ్గర ఇట్టా వత్తి పట్టుకుంటే ఇలా తగ్గింది
అంతే
నా బొట్టన వేలుంటుంది గదా
ఆ అవును
బొటన వేలు దగ్గర కొద్దిగా కిందికి నొక్కి పట్టుకుంటే తల్ ఎలాంటి తలనొప్పయినా తగ్గుతుంది
ఆహా బొటవేలు మన చేతిదా అన్నారు కాల్దా
చేతి బొటనవేలు ఈ చేతిదైనా సరే ఆ చేతిదైనా సరే కొంచెం కిందికి గాజులు కన్నా కొద్దిగ పైకి మధ్యలో మధ్యలో అన్నమాట మంచి ఆ మధ్య మధ్యస్థంగా ఆ బొటనవేలు చేతి బొటనవేలు తో నొక్కి పట్టుకుంటే
ఆ
ఎలాంటి తలనొప్పైనా తగ్గిపోతుంది
ఆహా
నేనింక ఎక్కువగా తలపోటొచ్చినప్పుడు నేను చేసే పనది
ఉమ్ హు చేతి బొటనవేలును పట్టుకోవాలి నొక్కి
ఆ నొక్కి పట్టుకుంటే అక్కడ ఒక నరం ఉంటుంది
ఆ
దాన్ని ఒత్తిపట్టుకుంటే ఎలాంటి తలనొప్పయినా ఈ చేతికో ఐదు ఐదు నిమిషాలు ఈ చేతిక్ ఒక ఐదు నిమిషాలు నొక్కి పట్టుకుంటే మందులు వేసుకోక్కర్లేదు
ఓసారి చెప్పాలైతే
మనకి కొంచెం ఎక్కువ ఎక్కువగా వస్తది తలనొప్పి దాంతో నేను ఈ చేతికు ఐదు నిమిషాలు ఆ చేతికో ఐదు నిమిషాలు నొక్కుతాను నొక్కడంతో తగ్గిపోతుంది
ఆహా
అమ్మక్కూడా చెప్పు
ఆ అదదే చెప్తాను
ఎలా ఎలాంటి తలనొప్పైనా తగ్గిపోతుంది